హలో
హాయ్ రా బాన్నవా?
ఆ బాగున్నాను. మీరెలా ఉన్నారు?
ఆ బాగున్నానే. ఏం చేస్తున్నారు పిల్లలు ఎళ్ళార స్కూల్ కి?
హా ఎల్లారు.
మ్ హు ఏం డల్ గా మాట్లాడుతున్నవ్?
ఆ ఏం లేదు. డల్ గా ఏం మాట్లాడ లేదు. ఏ ఇంకేంటి సంగతులు? ఎలా ఉన్నారు? మీ పిల్లలు ఎలా ఉన్నారు?
ఆ మంచిగున్నారబ్బా ఎగ్జామ్స్ కదా! ఇగ స్కూల్ కెళ్ళారు. వా ట్వెల్వ్ థర్టీకి అయిపోయిద్ది వాళ్ళకి ఎగ్జామ్స్.
అవును. టెన్త్ క్లాస్ వాళ్ళకు కూడా ఇప్పుడు ఎగ్జామ్స్ నడుస్తున్నాయి కదా!
అవునవునబ్బా. మీ పాప టెన్త్ క్లాస్ వత్తుంది కదా!
ఆ టెన్త్ క్లాసే. ఇప్పుడు టెన్, అదే అందుకే అంటున్నా. టెన్త్ ఎగ్జామ్స్ నడుస్తున్నాయి. ఇటు వీళ్ళకి కూడ ఎగ్జామ్స్ నడుస్తున్నాయ్.
ఓకె. ఎల రాస్తున్నారు? పిల్లల ఎగ్జామ్స్. నైన్త్ క్లాస్ అయిపోయిందా?
ఆ నైన్త్ అయిపోయి ఇప్పుడు టెన్త్. టెన్త్ ఎగ్జామ్స్ రాస్తుంది పాప.
అహా ఓకె ఓ
మ్ బాబేమో ఇప్పుడు ఎయిత్ వాళ్ళక్ ఎగ్జామ్ ఉన్న రోజు వీళ్ళకి స్కూల్ ఉండదు.
అ ఇప్పుడు సి బి ఎస్ సి య లేకపోతే స్టేట్ దా రా?
ఆ సిబిఎస్ఈ.
అహా ఓకె. ఓకె. ఇంకేంటి వీళ్ళయితే, అస పిల్లలు అసలు చదవమంటే ఒక టెన్ మినిస్ చదివితే, ఇంకా కూర్చుని అదే గొప్ప అయిపోతుంది నాకు.
అవును. లేదు లేదు ఇంట్లోనుంచే చదువుతున్నారు. ఇంకా ట్యూషన్ కి పంపిస్తే నాకేంటంటే, కొంచెం భయం. అక్కడ ఇంకేదో కొత్త కొత్త అన్నీ నేర్చుకొని వస్తారు అలవాట్లు. ట్యూషన్ లో నేర్చుకో
ఆ
భయ ఫ్రెండ్స్ తోటి
స్ అవునా ప్ల్చ్ అవును ఫ్రెండ్స్ కొంచం ఎక్కువ క్లోజ్నెస్ ఎక్కువది వా మా పిల్లలు కూడా అంతే ఫస్ట్ చిన్నప్పుడు అంగన్వాడికి పంపించేదిబా ట్యూషన్ కాదు గనీ అంగన్వాడికి పంపిం చ్చేది అంగన్వాడి పిల్లలు అంటే కొంచం ప్ల్చ్ వాళ్ళకంతా మంచిగా మాట్లా డిసిప్లిన్ అవి ఏమి ఉండవు గదా వాళ్ళు మాట్లాడి మాట్లాడి పిల్లలు ఇంటికి వచ్చాక చెప్పే వాళ్ళు
అదే
ఎట్లుందంటే ఒకళతో ఫిఫ్టీన్ డేస్ ఫ్రెండ్షిప్ చేస్తే వాళ్ళు వీళ్ళు వీళ్ళు వాళ్ళైతరంటారు
వాళ్ళకి పైగా ఏంటంటే ఇంత గనం చేసే మనకన్నా గూడా వాళ్ళక్ వాళ్ళయ్ అదేదో నచ్చుతుందో అసలు
మనం ఎంత మంచి చెప్పినా ఎక్కదు బ్రెయిన్ కి ఒక చె చెడు మాట అనేది పిల్ అప్పుడు నేను పిల్లలకి కూర్చోబెట్టి ఎఫర్ యాపిల్ ఎఫర్ యాపిల్ అని ఎన్ని సార్లు చెప్తున్నానో ఎక్కువ అది వాళ్ళపోయి అక్కడ జస్ట్ బూతు మ ఇట్లా గని బ్యాడ్ వర్డ్స్ మేడమ్స్ ఏవ చెప్పినా ఇవన్నీ వినేయి గాదు ఇవి మాత్రమే వస్తయి పాంటినేస్ వస్తయి అసలు
ఆ అవళ ఆ విషయంలో మాత్రం అయి తొందరగా నేర్చుకుం టరు పిల్లలు అయి మాట్లాడకూడదు అని మనం మనం గూడా ఒక్కొక్కసారి కోపం వచ్చేస్తుంది ఏంటంటే వీళ్ళు ఏంటి ఈ వయసులో ఇలా మాట్లా ఇవన్నీ తట్టుకోలేక అసలు ట్యూషన్ వద్దు ఇంట్లోనే స్కూల్ కెళ్తున్నారు వస్తున్నారు చాలు ఇంట్లోనే వాళ్ళు ఏ సమయం ఎలా యూస్ చేస్ కోవాలన్నట్టుగా ఈ సమయానికి ఇది ఆ సమయానికి అది అన్నట్టు సబ్జెక్ట్స్ ఒక అర్ధగంట చదువుకుంటే
ఇప్పుడు గర్ల్స్ మంచిగా చదువుతున్నారబ్బా మా పాప్ బానే ఇంట్లో కూర్చున్నా తన అంతట తను క్యారీ చేసుకో చదువుకును గర్లు మా బాబుకేమవుతుందంటే ఎక్కువ ఆటల మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది దాని వల్ల ఇంట్లో కూర్చో బెట్టినా ఎట్ల అంటే ప్ల్చ్ ఎంత మనం మనిషి అయితే కూర్చోబెట్టాం మనసుని కూర్చోబెట్టలేమండీ చూసావా అలా అయిపోతుంది వాడి ఆ ఆలోచన మొత్తం బయ్ ఎవన్నా ఆడుతుంటే వాళ్ళ మీదకే ఉంటది అందుకని చెప్పేసి ఇగ పాప అయితే ఇంట్లోనే చదువ్ తుంది బాబునయితే పంపిస్తున్న ప్రజెంట్ గా ఆ మేడం కూడా కొంచం బా అప్పుడు అంతే ట్యూషన్స్ కి ఒకటి ఇద్దరు ముగ్గురు మా అంటే టెన్ మెంబర్స్ ఉండేదటా ఇప్పుడు ఆ ట్యూషన్ మేనకయిత్ ఎట్లీస్ట్ ఒక ట్వంటీ మెంబర్స్ ఏఉన్నారు ఒక సెక్షే ఊ అట్లా తనకి ఇప్పుడు అంటే తను కూడా సెక్షన్ వైజ్ గా తీసుకుంటుంది ఇప్పుడు కొంతమంది పిల్లలకి మార్నింగ్
అది వాళ్ళకు ఏంటంటే అదొక వర్క్ మనం పిల్ మనం ఏంటంటే మన పిల్లలు మాత్రం మనం ఫోకస్ చేస్తాం
ఉ మనం చెప్పినంత వాళ్ళు చెప్పలేరు కదాబ్బాయ్ మనం అంటే చదవండి చదవండి అని పక్కన కూర్చొని చెప్తా ఉంటం ఇప్పుడు వాళ్ళకే అంటే ఒక హోమ్వర్క్ ఇస్తద చదివేయండి చేయండి అని చెప్పి వదిలేస్తది కానీ ఇప్పుడు వచ్ ప్రాబ్లం ఏంటంటే పిల్లలు మనం ఏలా కొంచీ ఈజీగా తీసుకుంటున్నారు ఆ తీస్తలే అట్లా అంటున్నారు అదే ఇగ ట్యూషన్ పంపిస్తే అట్లీస్ట్ వాళ్ళు ఇలా చదివిందే చ్చద్ పోయినా మనకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటది ఒక త్రీ అవర్స్ అట్లా చదివారబ్బా అనే ఫీలింగ్ ఉంటది గదా
ఆ ఇప్పుడు అదే కదా అందుకే నేను పంపించొద్దు నేనే ఇంట్లో ఎంత అయినా సరే కొంచెం స్ట్రిక్ట్ గా ఉండైనా సరే వాళ్ళకి నేనే చెప్పుకుంటున్నాను కొంచెం వాళ్ళు నా మాట వినకపోతే ఇ మా వారి సపోర్ట్ తీసుకు పోడం గని మొత్తానికయితే నేనే చెప్తున్నా
ఆ అదే బెస్ట్ అబ్బా నేను అదే అనుకుంటున్నా ఏమవుతుందంటె ఇగ లేదంటే టూ ట్యూషన్కి వేల్తున్నారు కదా మరి అక్కడ చదువుతున్నారో లేదో మనకి రిజల్ట్ అయితే అంత రాట్లేదు నాకు
ఉమ్ నాకు
స్ట్రెస్ తీసుకుంటున్నారు మనం మళ్ళీ ఇంటికి వచ్చి మనం చదువు చదువు అని మళ్ళ స్ట్రెస్ తీసుకోవడం ఎందుకని ప్పేసి వాళ్ళకి ఎక్కువ బర్డన్ అయిపోతుంది
మ్ నాకేమనిపించిందంటే నేను కూడా మా అబ్బాయిని పంపించాను మా బాబుని పంపిస్తే వాడు ఇక నేను నేను చదువు అన్న దాన్ని వాడు నెగ్లెక్ట్ చేసేవాడు ఇంకా పూర్తిగా అంతకు ముందే దె కొంచెం ఇదిగా ఉన్నాడంటే ఇప్పుడు పూర్తిగా నెగ్లక్ట్ చేసేస్త దానికి నాకు అనిపించింది ఏంటంటే నేను చెప్పుకోవడమే ఉత్తమం అని అనిపి చింది ఎక్కడికో పంపించి నేనేదో పరాయిదాని లాగ అయిపోయా నేను లాస్ట్ ని అనిపించింది
ఆ వాళకి ఇప్పుడు నాకు ఒక ఆలోచన ఏం వచ్చిందంటే మనకి స్కూల్ ట్యూషన్ స్కూల్లో చెప్పే మడమ్స్ అయితే బెస్ట్ ఏమో అనిపిందబ్బ
ఆ కానీ మనకి అట్లా చెప్పారు కదా
మేడం ఒక వేలో చెప్తుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డివిజన్ తీసుకో డివిజన్ ఏం చేస్తుంటే పిల్లలకి అంటే తీసివేయడం లాగా చెప్తుంది ట్యూషన్ మేడం ఆ సారేమో వేరేలా చెప్తున్నారు మనంప్పుడు ఏం చేసేది అటు ఇటు చ అటోక టి డివిజన్ ఒకటి చ ఇటు చెవులో అటు చెవులో వేయడం అట్లా ఏ టేబుల్ లో పోతదో అట్లా తీసేసేది కదా ఫర్ ఎగజాంపుల్ త్రీ టూ జ సిక్స్ అనుకో కో ఆ దగ్గర వాళ్ళు చెప్పడం ఏంటంటే మైనస్ రూపంలో చెప్పుకుంటూ వస్తున్నారు టూ టైమ్స్ తీసేయండి అట్లా ఈ వీళ్ళు ఒకలా చెప్తున్నారు వాళ్ళకి అంటే కంటెంట్ ఒకటే దనీ వే ఆఫ్ టీచింగ్ కొంచెం డిఫరెంట్గా అనిపించింది నాకు
అవును
మిగతా సబ్జెక్ట్స్ అంటే పర్లేదు ని ఇప్పుడు మథ్స్ లో అయితే కొంచెం వాళ్ళకి ఇబ్బంది అనిపిస్తుంది నాకైతే
నాకు నేనైతే చెప్తున్నాను నేను అంటే మనకి కి మ్యాథ్స్ లో వన్ వి లో టీచింగ్ కాదు మెన్ ఎన్ని వేస్ టీచింగ్ చేయగలుగుతాము అనేది వాళ్ళకి అర్థం కావాలి ఎన్ని రకాలుగా అయినా అయినా చేయొచ్చు అని ఇప్పుడు నేను ఇంతముందు స్టేట్ స్కూల్ లో స్టేట్ స్కూల్ బుక్స్ టీచ్ చేసేదాని కదా స్కూల్లో వెళ్ళి అప్పుడు ఆ బుక్ లో నేను చూసా బుక్ లో కంటెంట్ నిజానికి పిల్లలు నిజంగా అసలు అది చదివితే గనక అసలు వాళ్ళకి గురువు కూడా నిజానికి అవసరం ఉండదేమో అనిపించింది అంటే మన ఏజ్ కి మనకు అర్థమవుతుండొచ్చు నాకు అట్లా అనిపించింది అంటే వాళ్ళకి అందులో నాలుగైదు రకాలుగా చెయ్యొచ్చు అని అందరూ చక్కగా చెప్పారు ఒకటే ఒకే లాగా కాకుండా ఒక ప్రాబ్లం ని ఇన్ని రకాలుగా చేయొచ్చు అని చెప్తున్నారు
ఆ ఓకే అంటే ఇప్పుడు టెక్స్ట్ బుక్ రీడింగ్ ఇంపార్టెంట్ ఏదైనా మనకి
అవును
ఎగ్జామ్స్కి మనకి టి వర్క్షీట్స్ ఇస్తారు మ్యాడమ్స్ కొన్ని మెయిన్ క్వశ్చన్స్ ఇస్తారు వీటిన్నిటికన్నా మనం టెక్స్ట్ బుక్ రీడింగ్ ని మనం ఎక్కువ మోటివేట్ చేయాలి పిల్లల్ని
అవును, నేను స్కూల్ కు వెళ్ళినప్పుడు అలాగే పే పిల్లలలకు అలాగే చదివించాను నోట్స్లు ఈ ప్రైవేట్ స్కూళ్లలో ఏం చేస్తారంటే ఈ నోట్స్లు ఇవ్వడం కాదు, వాళ్ళకి డైరెక్ట్ గా మెటీరియల్ ఇస్తరు, స్టడీ మెటీరియల్ అచ్
అవును ఉమ్
కొడతారు, అప్పుడు వాళ్ళకి నిజానికి చెప్పాలంటే వాళ్ళకి సబ్జెక్ట్ అర్థం కాదు. ఆ దేనికి ఆన్సర్ అసలు ఆ క్వశ్చన్ ఏంటిది, అనవసరం వాళ్ళకి దానికి ఏం రాస్తున్నాం న అది ఎందుకో ఇగ అది రాయాలి, దానికి మార్పులు వస్తాయి. అంతే తప్ప వాల్ ద అసలు దాని అర్థం ఏంటి? ఇవి ఇట్ల తెలుసుకునే వాళ్ళు కాదు. టీచర్స్ కూడా లెసన్లు లెసన్ లా జెప్తే బాగుంటది. ఇక ఆ క్వశ్చన్స్ ప్రిపేర్ చేపిస్తే చాలు కదా అనేలా ఉన్నారనమాట. ఎప్ ఎప్పుడైతే నేను ఎళ్ళానో స్కూల్లో నా వే ఆఫ్ నేను మార్చసా, స్కూల్లో అసలు చదివే విధానం మార్చేసా ఎం అదే సంవత్సరం ఏమైందంటే? ఆ అదే సంవత్సరం స్కూల్లో ఈ ఎగ్జామ్ విధానం కూడా మారిపోయింది, క్వా ల టెక్స్ట్ బుక్ నుంచి క్వశ్చన్స్ ఇవ్వడం తయారైంది
హా ఓకే
ఇగ అప్పుడు అనిపించింది నేను ఏదైతే ప్రాసెస్ స్టార్ట్ చేసానో, పిల్లలు కూడా ఇగ అప్పుడు నేను ఇట్లా చెప్పాను కాబట్టి వాళ్ళకి అర్థమయింది వాళ్ళకి, రాయగలిగారనీ అర్థంమయింది వాళ్ళకి.
అవును ఆ ఇప్పుడు టెన్త్ క్లాస్ దాకంటే మనకి ఇప్పుడు, క్వశ్చన్ వైజ ఇస్తారు కాబట్టి వల్ ఒక క్వశ్న్ టే దానికి చదివిన దాన్ని బట్టి వాళ్ళకి ఉన్న నాలెడ్జ్ బట్టి పెద్ద ప్యాసేజ్ లాగా రాసేయగలుగుతుంరు. ఇప్పుడు టెన్త్ అయిపోయాక నీట్ గాని ఇప్పుడు మనకి ఏంటెక్ గా సారీ, ఈసెట్ గాని ఇవన్నీ వస్ ఇవి అవి ఓన్లీ బిట్ వైస్గా వస్తది కదా, వాళ్ళకి టెక్స్ట్ బుక్ రీడింగ్ లేకపోవడం వల్ల ఇంపార్టెంట్ క్వశ్చన్ అంటే వాళ్ళకి, ఇంపార్టెంట్ క్వశ్చన్ లాగా చదువుతున్నారు. చిన్న చిన్న మెయిన్ మెయిన్ పాయింట్స్ ఉంటే అవి వాళ్ళు క్యారీ చేయలేకపోతు
అవును ఇప్పుడు స్టేట్ కి సి బి ఎస్ ఈ కి తేడా అదే. సి బి ఎస్ ఈ లో ఏంటంటే, బుక్ లో నుంచే ఇస్తరు ఎక్కడ నుంచి ఇస్తారో కూడా తెలీయదు ఆ బుక్ లో ఎక్కడి నుంచైనా ఇవ్వచ్చు, ఆ లాస్ట్ కి ఇచ్చే చివర నాలుగు క్వషన్లలో నుంచి ఇస్తారనేది అస్సలు ఉండదు, కాబట్టి వాళ్ళ లెసన్ని మంచి చ్చిగ అర్థం చేసుకొని చదవాలి.
అంత ఎందుకుబ్బా మొన్న మ్యాథ్స్ ఎగ్జామ్ జరిగింది, సి బి ఎస్ ది. అసలు మ్యాథ్స్ వాళ్ళు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని కొన్ని క్వశ్చన్స్ ఇచ్చారట. దాదాపుగా టెస్ట్ బుక్ నుంచే ఇచ్చారట. అంటే ఎగ్జామ్ పేపర్లో, వాళ్ళు రాసిన వాళ్ళంతా ఇప్పుడు న్యూస్లో గానీ ఎక్కడ చూసినా అలా
అవును అది మ్యాథ్స్ పేపరు, అవును మా పాప రాసింది కదా. అది ఏమైందం టే అన్ని సెట్స్ లో కూడా ఏమైందంటే వాళ్ళకి ఇవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లో నుంచి వస్తాయని, కొంతమంది ఇప్పుడు అఫిలియేటెడ్ స్కూల్స్ ఉంటాయి కొన్ని, అక్కడ ఏంటంటే వాళ్ళు ఇవే ఇవే ఇంపార్టెంట్ ఇవే వస్తాయని మెటీరియల్స్ మాత్రమే చేపిస్తారు, ఆర్టి శర్మనో లేపోతే అలా కాకుండా ఈసారి ఏం చేశారంటే, థింకింగ్ వే లో ఇచ్చారు క్వశ్చన్స్
ఉమ్
ఆలోచించి చెయ్యాలి, అంటే వాళ్ళకి బుక్ లో నుంచి వస్తయి కాకపోతే అది కూడా వీళ్ళు ఆలోచించగలగాలి, ఏం ఏంటంటే ఇప్పుడు రాబోయే కాలం అంతా కొంచం కష్టంగానే ఉంటది. ఇప్పుడు మొత్తం ఏఐ వస్ స్తుంది కాబట్టి నెక్స్ట్ వీళ్ళకి వే ఆఫ్ థింకింగ్ పెరగాలి.
అవునక్క ఎప్పు
అది ఉద్దేశించి క్వశ్చన్ పేపర్ అలా తయారు చేశారు కానీ వీళ్ళు అందరు చాలా వరకు మళ్ళీ ఆ పేపర్ మళ్ళీ కండక్ట్ చేస్తారేమో అని అంటున్నారు కదా
అవునవును వాళ్ళకి ఎగ్జామ్ అయిపోయాక నెక్స్ట్ మంత్ ఏమో మళ్ళా రీ ఎగ్జామ్ కి టైమ్ ఇస్తారు రట గదా
మ్మ్ అదే
కూడా ఎట్లా బట్టి పడుతున్ననంటే ఇప్పుడు త్రీ ఫోర్ జ ట్వల్ ఇచ్చారునుకో దాన్ని రివర్స్ చేసినా కొ కనీసం అది వస్తాది అని ఆలోచన విధానం రావాలి పిల్లలకి
అదే అందుకనే మనం ఈ ఫ్యాక్టర్స్ అని ఫ్యాక్ ఇది మల్టిప్లికేషన్ ఫక్ట్స్ అని డివిజన్ ఫ్యాక్ట్స్ అని వీళ్ళకి అందుకనే నేర్పించ చేది అవి నేర్చుకుంటే వాళ్ళకి అవి ఈజీ అయితాయి
అదే అదే అంటే కూర్చని ఎట్లి ఇచ్చినా ఆన్సర్ చేయడం రావాలి ఇవన్నీ కుదరాలంటే వాళ్ళ టెక్స్ట్ బుక్ రీడింగ్ ఉండాలి
అన్ని ఉన్నాయి ఇలా చెయ్యాలి అలా చెయ్యొ చ్చు అని ఆ కరికులం ఎవరైతే తయారు చేస్తున్నారో చక్కగా చేశారు కానీ టీచర్స్ చెప్పే వాళ్ళు సరిగా చెప్పాలి పిల్లల బ్రెయిన్ లో అవి వెళ్ళేలా చెప్పాలి అరే ఇది ఇలా మాత్రమే చేస్తారు అనేలా చెప్పొద్దు దీన్ని ఇలా వేరేలాగా కూడా సాల్వ్ చేస్తారు అసలు దీని దీని అర్థం ఇది అని చెప్పాలి
అవునవును మేడం మ్స్ చెప్పడము పిల్లలకి ఎలా అంటే జస్ట్ పాస్వుట్ లాగా చెప్తున్నారు గాని తర్వాత ఫ్యూచర్ ని బట్టి టి వాళ్ళుకు ఆలోచించి చెప్తే బా